బాగున్నవా అక్క
ఆ బాగున్నారా బాగున్నావా ఆ ఇవ్వాలా ఏం చేసినవ్
ఏమున్నది ఏ లే తిన్నావా అక్క
తిన్న ఆ ఇప్పుడు ఇంకా తినే టైం కాలే వంట చేస్తాన మంచిగున్నారా ఇవాళ ఏం చేసినావ్ మార్నింగ్ నుంచి
ఏం లేదు అక్క మా చెల్లె కాడికి పోయచ్చినం ఇవ్వాలనే
చెల్లె కాడికి పోయచ్చినవా
అక్క
అవునా ఏం తీసుకపోయరు మరి
తినడానికి ఇగ చికెను బీస్కిట్స్ అవి ఇవి పట్టుకొని పోయినం ఇగా
అవునా అవునా మంచిగా ఉన్నారు కదా ఆ ఇంకా చెప్పాలే
పిల్లలు మంచిగా ఉన్నారా అక్క మరి అందరూ
ఉమ్ మంచిగానే ఉన్నాం
మంచిగున్నర అందరు
మంచిగానే ఉన్నా మీ తమ్మడు ఎట్లా అయ్యింది ఎం చేత్తండు మీ తమ్ముడు చేస్తుండు ఉమ్ ఇవాళ ఉమ్ అసలు ఘోరంగా రష్ ఉన్నారు రోడ్డు మీద
అవునా
ఇడేం ఉమ్
మా నానమ్మకు కంటి ఆపరేషన్ ఐయీంది అక్క మొన్ననే
అ ఇప్పుడు ఎట్లుంది మరి
హ్మ్ మంచిగానే ఉన్నది ఇప్పుడు
అ తింటాందా మరి
ఆ తింటనంది ఎం కూర చేసినవ్ మరి
ఆ చికెన్ వండిన
నా మా గూడ చికెన్ ఇవ్వాల
అవునా సేమ్ పించ్ ఉమ్ చెప్పాలింకా
మరి మీ చిల్లేె బర్త్‌డే అన్నావ్ షాపింగ్ పోదామా
షాపింగ్ పోదాం అని అనుకున్న గాని డబ్బులు అడ్జస్ట్ కాలేదు డబ్బుల కోసమే చూతన
అక్కడ ఉన్నాయాక్క నేను ఇవ్వన మరిగా పోయిరు రేప్ పోదాం తియ్ ఇద్ద
అవునా పోదాం మరి నేను ఫోన్ జెత్తా రెడీ అయిండు ఏం ఎట్లా తీసుకుందాం
అంటే ఇష్టం
ఏ ఫ్రాక్స్ ఎసుకోదు మిడ్డేసుకోదు
తే
హ్మ్ తీసుకుందాం ఆ బ్యాంగిల్స్ కూడ వేసుకోదు గనీ కొంచెం స్టైల్ గ్ ఉంటది
మరి ఏం చేద్దాం అనుకుంటాన్నవ్
గి కే ఉన్నాదిగా నేనేం ఏం గిఫ్ట్ ఇత్త డ్రెస్ కొనిత చి చిన్నగ మాట్లాడు డస్ కొనిస్తే అ అడితేయిపోతది గిఫ్ట్ అంటే
హ్మ్ ఇంట్లనే
వి ఫంక్షనాల్ల లాంటిలా చేత్తార లేకపోతే మీ ఇంటి పైన్నేన
ల
మరి మీ పేరెంట్స్ వాళ్ళ
హ్మ్ ఇంట్లో వరకె వాళ్ళకి చెప్పన చెప్తా
మరి రేపు సేమ్
హ్మ్ కట్కో ఏ కలరా మనక్ అది లేదా గ్రీన్ కలర్ హ్మ్ గ్రీన్ కలర్ కట్కుందాం
తమ్ముడా తిరుగుతాండు రోడ్డు పట్టుకొని ఏం పని ఉన్నది ఇగ పనిలేదు పాడులేదు
హ్మ్
ఈ పని ఇష్టం పని చేస్తాండు అని అనాలాగాని తిరిగేటోన్ని తిరుగుతాండు అనకుంటే ఏం మంటారు బ్లాంక్
ఆ బగున్న మీ తముడుగాడు ఏం చేయట్లేదు ఎట్లా చేసిర్రు నీల్లు కూడ వత్తున్నాయ్ మల్లి
బ్లాంక్ పిలువలే అంటే పిలువలె ఇగ బ్లాంక్
మీ పేరెంట్స్ వాళ్లాందరు మంచిగున్నర
మంచగనే ఉన్నరు మీ వాళ్ళు ఎప్పుడు చేస్తళ్ళు
హ్మ్ మీ మనిషి ఉన్నడా
పింక్ పింకు బ్లూ చానా కలర్స్ ఉన్నయ్ నీ ఫెవరెట్ కలర్ ఏంటి ర
ఆ బ్లూ అక్క
హ్మ్
ఆ ఇంట్లో బోర్ కొడితే
ఇమ్ ఇంకొంచెం ఇప్పుడే కాదు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయినంక ఎళ్దాం తీయ్
ఆ సరె అక్
ఒకప్పుడు ఏదైన వెహికల్ మాట్లాడుకొని బోదాం ర వెహికల్ మాట్లాడుకొని బోతే మచ్ కడవులూ ఉంటది హ్మ్ ఇగ బస్సులల్ల ఎక్కి దిగాలంటే కూడా కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతరు
అవునక్క కేటు
రామప్ప పోదం ఇంకా రెండు మూడు టూర్లు ఏసుకుందాం లక్నవరం మల్లూరు పోయ్యి పోయి రిటర్న్ల మంచిగ వంట చేసుకొని ఏమన్నా భోజనం చేసి వద్దాం
సరే మరి పోయేటప్పుడు వంట నువ్ చెస్తవ నేన్ చేయనా
ఈ వంట ఎంవ్వద్దు ఇంటికాడ ఏం పెట్టుకోవద్దు ప్రోగ్రాంలు ఇంటికాడ పెట్టుకుంటే చానా టైమ్ పడ్తది అదే టిఫిన్ చూడ్ ఎగనన్న మధ్యలా టిఫిన్ చేసి అక్కన్నే సామాన్ ఏమనాతీస్కాపోయి అక్కన్నే వంట చేసుకొని తినేద్దాం
సరే అచ్చేటప్పుడు మళ్ళ ఏమైనా కొనుక్కొనద్దాం మనం
తీసుకుందాం పిల్లలకి గూడా తీసుకుంటా నేను ఉమ్ ఎంజాయ్ చేద్దాం కొంచెం బాగా వాటర్లా స్నానం చేశేటట్టు డ్రెస్సులు తీసుకెళ్దాం
ఆహ్
బోగత ఉంటాయి కదా వాజేడు
ఆ
వాజేడులా స్నానం చేద్దాం బాగుంటదంట ఆడ
అవునక్క నేన్ గూడ విన్న గాని ఎప్పుడు పోలే మరీ అక్క పోదాం కెమెరా కూడా తీసుకపోదాం మంచిగా ఫోటలు ఎక్కియ్యచ్చు ఇ కెమరల్ దిడిగిన రావు గా అక్క
ఉమ్ సరే సరే దిగుదాం
ఎంత మరీ వేలు అయితది కావొచ్చు
ఈ కెమరా కోనేంత స్తోమత ఎందూకు తీగా సెల్లులు దిగి కడిగిచుకోవచ్చు ఫో టోస్ కడిగిచ్చినాని ఆ చూస్తతీ అట్లైతే పర్లేదు ఓకే కెమెరా అడుగుతా మరి ఎందుకైనా మంచిది దాన్ని అసలు కొంచం ప్రాబ్లంలో ఉన్నదన్నాడు మరి ఓకేనా ప్రాబ్లమ్ సెటైందా మరెం చేద్దామని అడుగుతా
సరే అక్క అవును అక్క మీ ఇంటికాడా పూల చెట్లు ఏమన్నా ఉన్నాయ
పూల చెట్లు ఉన్నాయి కానీ వర్షాకాలంలా హ్ పని జేస్తాయి ఇప్పుడు ఏం పూలచెట్లు
అంటే
ఇల్లు కట్టుకుంటానమని అన్ని తిసేష్నం రా
అంతకు చెట్లు ఫుల్ ఇష్టం
చెట్లు ఇష్టంగాని ఎండాకాలం దొర్కవు వర్షాకాలం దొరుక్తయి. ఆరికటాల్ అన్న తీసుకుందాం తీయ్ నేను కూడా తీసుకొని పెట్టుకుంటే అప్పడి వరకు ఇల్లైతదీ
ఆ
ఒకే ఇల్లు కట్కో మీరేం చేస్తాండ్రు ఇల్లు
ఆ చేస్నట్టే అక్క బ్బుల్ వడ్తేనె అవుతయ్ ఆ
ఆ ఆ పల్లె
ఆ పడ్లే నీక్ పడ్డయా మరి అవున ఎక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి నీది.